హలో వినపడుతుందా అండి హలో
హలో తిన్నార ఇగో మా బాబు కన్న విస్తున్న
ఓకె పడుకోలేద ఇం
తిన్నార మీరు
తిన్లే తినాలని చూస్తున్న మర్
దాన్నో ఒకటేస్ ఉహు మా పిల్లలు పైన ఒకటి ఎస్ ఇస్తరండి
అవున ఒక్ పన్నెడు అప్పుడిగ తినరా హలో
ఉహు
అప్పడుదాక తిన్నారా హలో
ఆడుతనే ఉంటారు
అ అవున అయ్యో ఎందుకు బాగ తినిపెతై కడుపు నిండ పెడితె ఉంటరు అండి
ఆ ఇలా నె ఆ
పెరిగన్నం గిరిగన్న గా గట్టిగా పెడితే ఉంటారు
మా బాబు తింటారు పెరుగన్నం మా పాప తిన్నది
అలవాటు చేయాలె ఇమ్యూనిటీ పవర్ అందులోనే ఉంటుంది
చెయ్యాలె ఇగా
చేయాలె మరి
హా
ఒకే
ఇంకేంటండి విషయాలు ఎటైన ట్రిప్పుక్ ప్లాన్ చేస్తున్నార సమ్మర్
సమ్మర్ ఏం ప్లాన్ చేస్తలేమండి ఇది సార్ అంద ఈ సార్ లాక్ డౌన్ అయిటట్
లాక్డౌన్ అయితదా
హండ్రెడ్ పర్సెంట్ ఆయితది
ఏముో అను
అనడు కాదు పెట్రోల్ దొరకదు కద లాక్డౌన్ కాకపోతే ఏమయితుందండి గ్యాస్ దొరకది పెట్రోల్ దొరుక్ కది
ఆ
దాన్ మీద్నె స్టార్ట్ అయి్యంది ఆంధ్ర ప్రపంచం మొత్తం ఎక్కడయిన ఎక్కడ నుంచి స
అరె ఎందుకు వచ్చిందండి
అత్తయిగ గొడవ తగ్గట్లేదు గొడవలకి ఒస్తది
ఆ
గ్యాసు ను పెట్రోలు సప్లై అయ్యాయా అన్నారు ఇరాన్ అమెరికాకి నాకెందుకు సప్లై ఎయవ్ అని అని బాంబేషిరు
ఆహా అందుకైందా
స్టార్ట్ అయింది ఆళ్ళు ఏ పెట్రోల్ ఉండుడు కాదిగా
అయ్యో
ఊ ఇక పెట్రోల్ మెయిన్ ఎక్కడ ఎక్కడ ఇ పె మన దగ్గర పెట్రోల్ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది అక్కడ మనకి ఇ బాయి అవుతే నీళ్ళు ఎట్లా పడుతాయి అక్కడ బాయి తవుతే పెట్రోలు పడతాయి అన్నట్టు
ఉ మనకత్తే మంచిగా ఉండు
మనకు రావు కదండి అక్కడ నుంచి ఒత్తయి ఇగ సో అక్కడ మెయిన్ వాటి ఇంటి మీదనే దాడి చేసేసిరు ఆల్ రెడీ మొత్తం ప్రపంచానికి స ప్లై దగ్గరనే ఇక్కడ దాడి చేసిర్రు కాబట్టి ఇగ రాదు గంతే ఇగ రెండు మూడు సంవత్సరాల వరకి ఒక్కసారి కాదు ఇంకా కంటిన్యూ ఒక వన్ మంత్ ఉం అంటే మూనాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతది
ఇగ ఏవో పెట్రోల్ డీజెల్ లే ఇక మళ్ళా ఫస్ట్ కాలం క దండి ఈ పెట్రోల్ డీజిల్ బంద అయితే మళ్ళ ఫస్ట్ కాలానికి అత్తది కచ్చరాలు స్టార్ట్ అయితయ్
ఆ అంతే కదా ఆ అవి ఇప్పుడు ఆన్లైన్ లో సే ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా సెల్ పెడతారు ఇగ
అవి స్టార్ట్ అయి తేనె బతుకందండి పిల్లలకు
పొల్యూషన్ తగ్గుతుంది కాని ను మీరు మేకప్ ఆర్టిస్ట్ కదా అండి కరీంనగర్ మేకప్ ఒస్తే కచ్ గా బండి మీద పోతారా అండి ఎప్పుడు పోతారు ఎప్ ఎప్పుడు ఏరుకుంటరండి మీరు
ఇక అంతే వాళ్ళకు ఒక ముందు రోజులు చెప్పాలే ఇగ లేట్ అయితదని చెప్పాలె.
ఇల్లు కొనుకోవాలె ఎలక్ట్రిక్ బైక్ లు కొనుకోవాలె
హ్మ్ ఎలెక్ట్రిక్ బైక్ తీసుకోవాలె ఇగ ఈ టైమ్ లో ఇది ఇంజని ఆ సిఎన్జి కార్ బండ్లు గూడా నడవయ
గ్యాసే లేదు గ్యాస్ పెట్రోల్ అంతం కొదగ్గనుంచద్ అది గదా కార్ల్ గుడా
ఆ హా
అటు బో మమ్మీ దగ్గరకు మమ్మీ దగ్గరకు అక్కడ పాలు ఏపో నడు
ఇంక ఏంటి
సరే ఇంకా
టన్ని విషయాలు మరి
ఏం లేదు
ఒకసారి ఎత్తుకోండండి మీ పాప ఏడుస్తున్నట్టుంది హ్మ్
పో అటు పో మమ్మీ పో మమ్మీ దగ్గరకి పోతే అత్తది పో అటు పొయి ఏడుపో
ఇంకా
ప్పాలండి
చెప్పాలి మీరే
మీరే జెప్పాలండి మరి
ఏంటి
మ్మ్ ఏం చేస్తున్నారు మరి
పోమ్మా బాబు అన్నం తింటున్నాడు
అవునా ఏం కూర అండిర్రు
మేమా బెండకాయండి
ఆ
బెండకాయ చేషినాం
బెండకాయ్ ఏషిర్రా
ఉయ్యాల ఆ మా పాపగ్గూడా ఇగ నిద్దరస్తున్నట్టుంది
ఏం గచ్చి పడుకోలేద
ఏ పిల్లలు ఇద్దరు పడుకోలేరు పాపోడు పడుకోలే మీ పాప పడుకోన టన్ మా పాప పడుకోలేదు
అవునా ఇంకే పాపున్నదా ఇప్పుడు అక్కడ్నే
ఇప్పుడే వచ్చింది
ఉ ఇంక చెప్పాలే
ఒకె చెప్ వాళండి మీరే
కొని తినాలండి నాకు మళ్ళ ఎఫెక్ట్ కనపడతాందండి ఉ గట్కన్నగా చేసుకోవచ్చు చేసుకొని తింటే లైట్ వెయిటె తరండి మళ్ళ అన్న
ఉ ద పెటు ఇంక
ఉ ఏం లేదు ఇగ చెప్పాలండి ఇంకేం చేస్తరు
టెంపుల్స్ ఉన్నాయా దగ్గర
చూసుకోవలండి చూడాలి చాతనయితే పోతం లేకపోతే లేదు టెంపుల్ పోవాలంటే నడుస్ కుంటూ పోవాలండి పెట్రోల్ లేదండి బైక్ల
చొండు ఏరియా ల వాటర్ బాటిలో ఆ లో పరిస్ సిదీ ఇ
కరోన కంటే డేంజరె అయితది ఇప్పుడు
ఇదా
ఊ
ఎక్కువ అయితది ఇది
ఆ ఇదేంది వాల్డ్ వరు కదా వాళ్ళు వాలు అంటే ప్రపంచ దేశాలన్ అన్నీ పాల్గొంటయి కొన్ని రోజుల తర్వాత వారు ఇండియ కూడ పాల్గొంటది తర్వాత ఆ ఇ ఇండియ కూడ పాల్గొంట ఇండియా పాల్గొంటది పాకిస్ వాళ్ళగుంట ఇప్పుడు ఆల్రెడీ పది దేశాలు ఒ లాడున్న ఒకటి కాదు రెండు కాదు
ఉ
అన్ని మే మీ మీద దగ్గర నేషనల్ ఎమర్జెన్సీస్ ప్రకటించిరు నేషనల్ ఎమర్జెన్సీస్ అంటే గంత ఇయ్యా ఇంట్లో కూసోనే కొట్టు కొని రావాలి అన్నట్టుగా ఆహా ఫుడ్ దొరకదు ఏం దొరకదు దొరకదు ఆ అట్లా అవుతుంది పరిస్థితి అట్లా అవుతుంది ఉ హెలికాప్టర్లా వచ్చి ఇచుడుంటా చూసినా ఫుడ్ అట్లా అయితే దొరు
మేము పాలు పొద్దు కాగా పెట్టినామండి
ఆ ఉ పాలు పొద్దున కాగా పెడితే ఏమైందండి స్మెల్ వస్తాన్నాయ ఉ మరి మా పాప తాగిందండి మరి మీ పాప తాగి ఉంటా ఇప్పుడే పోసి మరి చూడపోయిండ్రు మరి కరాబ్ అయితే మరి దనికి ఎఫెక్ట్ పడు అంతే కాదండి చూలేమంట సైడు పోసిన
తోస్ తోసులుద్దామని చూసినామండి
ఆ
హా ఒక్కసారి పిసుకొస్తారు ఒక
ఆన్లైన్ పంపియ్య అట్లా పంపియచ్చ అండి
ఆ
ఆన్లైన్ లో డెలివరీ పెట్టల్ల అండి తీసుక చ్చేంత లేదండి షాపులు కూడా బయ ఓపెన్ లేవండి టైమ్ ఎంత అవుతుందండి టైం ఎంత అయింది అంటున్నారండి ఇప్పుడు పదిన్నరకండి ఇది హైదరాబాద్ కాదండి తొమ్మిది పది గంటలకి క్లోజ్ అవుతాయండి
ఒక్కటి ఉంటదండి అదో పక్కన
ఇప్పుడు ఎక్కడకి పోతారండి ఎవరు వోతారు ఆ పక్కన ఎనకఅక్క వాళ్ళు ఉంటారు కదా ఆక పెక్ అ తొ. వాళ్ళు ఉంటారు కదా పాలు తెప్పి మరి డబ్లు ఇచ్చి
వాళ్ళు పడుకుంటారండి ఎన్న పడుకున్నారు ఆల్రెడీ
ఉహు నెంబర్ తీసుకోవాలి
ఆ
త పోయి ఒక సారి ట్రై చెత్తా
ఆ
నెను పోతానడుచకుంటా పోత
ఓకే అండి
చూత్త పాల ప్యాకెట్ అట్లానెచిన్న చిన్న షాపులు ఉంటె
ఓకే
సరే మరి చెప్పాలండిమీరే దగ్గరక వచి గ
ఇంక చెప్ప
ఏం లేదండి మరి మరి టైం రేపుకి ప్రిపేర్ చేసి ఏ చేసుకోవాలండి మరిబట్టలు గిట్టలు అన్నీ చేసుకుంటే రేపు సీరామ నవమి
అవును ఒ సరెఅండి మరి బాయ్